హలో గుడ్ ఆఫ్టర్ మేడం
హలో
గుడ్ ఆఫ్టర్ మేడం బాగున్నరా
గుడ్ ఆఫ్టర్నూన్ మేడం మీరు బాగున్నారా
మీ అమూల్యమైన సమయాన్ని ఒక పది నిమిషాలు నాతో మాట్లాడగలుగుతారా
ఆ మాట్లాడగలం మేడమ్ చెప్పండి
ఏం చేస్తుండ్రు రోజు లో అన్నం తిన్నారా
లేదు మేడం ఇంకా చేయలేదు మీరు చేసారా భోజనం
ఇంత లేట్ అయితుంది ఎందుకు భోజనం చేయలే
ఇగ ఇది సమ్మర్ అని లేట్ గా లేవడం టిఫిన్ లేట్ గా చేయడం ఇక దాని వల్ల భో భోజనం కూడా లేటే మేడం
ఏమైంది
మేడం
ఎండలో బయటికి వెళ్తున్నార బయటికి ఇంటి ఎండలో బయటికి వెళ్తుండ్రా ఇంట్లనే ఉంటుండ్రా
లేదు మేడం మేము ఎటు వెళ్ళట్లేదు ఇంట్లనే ఉంటున్నాం ఎండలు బాగా తీవ్రంగా ఉన్నయి కదా మేడం రోజు రోజుకి ఉష్ణోగ్రత కూడా పెరిగిపోతు
ఎక్కడికి ఎళ్లోద్దు ఇంట్లనే ఉండాలే ఇంత అన్నం తినాలే టిఫిన్ చేయాలె టివి చూడాలె సెల్లు చూడాలే
అందుకే ఎటు ఎల్తలేదు
ఆఫ్లైన్ షాపింగ్ చేసారా మేడం ఆన్లైన్ షాపింగా ఆఫ్లైన్ షాపింగ్ చేస్తరా మేడం ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తరా
ఎట్ల వీలైతే అట్ల మేడం ఎక్కువ ఈ మధ్య ఆన్లైనే అయిపోతాంది మేడం ఆఫ్లైన్ కం టే
ఎందుకంటే మీషో వచ్చింది కదా మేడం అందుకనే అన్నీ ఇంటి దగ్గర ఉంటయి మనం ఆన్లైన్ చేసుకుంటే అచ్చేస్తయి
ఆ అవును మేడం ఎక్కువ ఇదే చేస్తున్నాం మేము కూడా
హూ నెలల ఎన్ని వెట్టుకుంటరు మేడమ్ ఆర్డర్స్
ఒకటి రెండు మేడం అంతే ఇంటికి సంబంధించినవి లేకపోతే స్కిన్ కేర్ బట్ బట్టలు మీరు మీరేం చేస్ తరు మేడం మీకు ఇష్టమా ఆన్లైన్ షాపింగ్ చేయడం అంటే
ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే ఇష్టమే కానీ మేడం పైసలు బాగా అయిపోతయి కదా
అవును మేడం ఇగ వాళ్ళు మనం బయట దానికంటే సేమ్ అం తే బయట కూడ జీఎస్టీ ట్రాన్స్పోర్ట్ ఎట్ల తీసుకుంటరో అట్లనే వాళ్ళు కూడా ఇగా డెలివరీ చార్జెస్ తీసుకుంటరు దానివల్ల ప్రైజ్ ఎక్కువ పడుతది మేడం
ఒకటి మిషో వచ్చిందని ఎప్పటి లానే ఇంట్ల సాములనీ అన్నీ ఎక్కువనే తీసుకుండు అయితుంది ఇగా ఖర్చులు ఎక్కువ అయితాయి
మ్ అవును మేడం మీట్ మీషోలో ఏమైనా వేరే యాప్స్ కంటే అందులోనే తక్కువ ఉంటయి
అంటే బానే ఉంటది కాకపోతే మన దగ్గర కొంచెం మన పరిస్థితులను పట్టుకొని మనం షాపింగ్ చేయాలి ఇప్పుడున్న ప్రతి ప్రతి వస్తువు మీద ఎక్కువ రేట్లే ఉన్నాయి ఏం తీసుకుంటం
అవును మేడం జిఎస్టి ఇస్తారు ట్రాన్స్పోర్ట్ అన్ని యేషి ఇగా మనకు ఇస్తారు కదా మేడం వాళ్ళ లాభం వాళ్ళు చూస్తరు మనవసరం మనం చూసుకుంటము
పిల్లలను చదిపియడం షాపింగ్ చేయడం అ కొంచెం ఇబ్బందే ఉంటది పిల్లలే చేసుకుంటరు ఇగా ఇంట్లో ఏం కావాలన్నా వాడాల్సి
అవునా మేడం
అ
ఇంకా మేడం మరి మీరు భోజనం చేసారు ఏం చేసారు ఇయాలా తెలంగాణ ఆవిర్భావం మీ ఊర్లో ఎట్లా సెలబ్రేట్ చేస్తారు మేడం మరి
చాలా బాగా చేసింది మేడం మా దగ్గర
అవున మేడం మీకు తెలుసా మేడం తెలంగాణ ఆవిర్ ర్భావ ప్రత్యేకతలు
తెలుసు మేడం ఎందరో ప్రాణాల తెలంగాణ వచ్చింది కదా మేడం
అవును మేడం
హ చేసింది ఇక్కడ జెండాలు ఎగర వేసిళ్లు స్వీట్స్ ఇచ్చిళ్లు మా ఏరియాలో కూడా జెండా ఎగరేసిళ్ళు మేడం పోయి వచ్చినం మీరేళ్లిళ్ల మేడం
లేదు మేడం మేము నేను లేసేసరికి ఆవిర్భవం అయిపోయింది
అంత లేట్ లేస్తారా మేడం మీరు ఇంటి దగ్గర
అవును మేడం ఇంటికాడా సెలవులు కాబట్టి ఇట్లా లేట్ గా లేస్తాం మేడం
ఆ ఒక్కసారి వంకాయ ఆలుగడ్డ వండిన మేడం
అవునా మేడం మాది కూడా వంటలు అవుతున్నాయి ఇంకా తినలేదు
ఆ అంతే ఇగా సమ్మర్ కాలేజు స్కూళ్లు పనులుంటే తొందర అయిపోతాయి ఇగా మనం లేటుగా లేస్ ఇంట్లోనే కాబట్టి ఇగా ఎట్లా లేటుగానే లేవచ్చు లేటుగా తినొచ్చు కదా అందరు అదే అనుకుంటారు మ్యాక్స్ ఇగా సమ్మర్ అంటేనే అందరి ఇంట్ల అట్లనే ఉంటది తినడం కూలర్ ముందు పడుకోవడం తప్ప ఇగా ఏం చేస్తారు మేడం ఎవరైనా
మేడం మరి మీరు జావ లాంటి చల్ల అవి తాగుతుర్ర మేడం ఎండకు ఎండలు చాలా ఉన్నాయి హలో హలో హలో హలో హలో